ఆ హాలో. ఏం జేలెదింటికెల్.. ప్పునా..
అవునా. ఇప్పుడు.
ఏం లేదు నార్మల్ గానే ఏళ్తున్నా ఇంకా ఫెస్టివల్కి.
అవునా. చనా తొందరగా ఎళ్తాన్నవ్?
అంటే రేపు గృహా ప్రవేశం ఉంది.
అవునా. మీదేనా గృహప్ర.?
ట్లేదు. మా ఫ్రెండూ వాళ్దీ. సో ఇంకా అది కవర్ చేద్దామని.
ఆ అవునా. ! తేలే ఇంకా పండక్కి గూడా ఒకేసా. సరి ఉండేసి రావో.
ఊ అంతే. ఇంకా ఈడా ఇప్పుడు ఫుడ్ కాపింది, ఇంకా. ట్వంటీ మినిట్స్ అట్లా వెయిట్ చేయాల. స్టార్ట్ అయ్యొ సార్కి. నేను హాస్. లోనే.
అవునా. ఏం పెట్టినారు మీకు.?
నూ తిన్నావా?
ఆ నేను తిన్నా
ఏం తిన్న
నేను బెండకాయ్ తిన్నా ఇంకా పొడి కూడా తిన్నా
అవునా ఓకే
ఇంకా ఏమి ఆ అవును చానా ఎక్కువ అయింది ఎండ
అదే చాలా ఫుల్
మ్మ్ అసలు ఆ బాగా ఎక్కువ ఉంటాయా బస్ తొందరగానే దొరుకుతాయా మీరి ఇంటికి పోయకి ఆ అట్లుంటే మేలు తొందరగా వెయిట్ చేయకోకుండా అట్లా అ మీది చాలా టైం పడుతుందా ఇంటికి పోయికి
ఆ ఒక త్రీ అవర్స్
ఆ
మీరు ఎప్పుడు ఇంటికి
నేను ఇప్పుడే ఏం పోను
అంతే
ఆ నేను ఈ మధ్యనే ఇంటికి పోయేసి వచ్చినానా
ఆ నేను పోయినా మళ్ళీ పోతానా ఇంకా
ఆ ఇంకా ఏమైంది బాగా జరుపుకుంటారా మీరు సంక్రాంతి సంక్రాంతి అంటే ఉగాది అయ్యో మర్చిపోయినా
మా
ఆ అది ఇ మేము బానే చేస్తున్నాం ఏ ఊరికె ఇంట్లో తినే గుడికి పోయేసి ఉంటాం అంతే
అ అంతే టై ఏమి ఇప్పుడు పీజీకి వచ్చే సవ
ఆహా లేదు లేదు ఉన్న ఆ బ్రేక్ ఇచ్చినారు ఇంకా మేము తిన్నాం ఉందా అతని తినేసి మళ్ళీ నీళ్లుు తాగికెళ్ళి బాగా చలినీళ్ళు వస్తాయా ఇంకా అవి తాగి వచ్చినము
ఈ ఎండకి చనా బాగా ఏం చేయలేదు అందరు ఫోన్ చూసుకుంటా ఉన్నారు
అవు ఆ రీల్స్లా చేయలేదా
ఆహా రీల్స్ అంతగా ఏం చె మామూలుగా ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తాము నువ్వు బాగా చేస్తావా రీల్స్
ఓ
ఇంకా నువ్వు ఏమన్నా కార్టూన్స్ చూస్తంటివ
చూస్తటీమ్ మోటు పత్ని దౌర మ్యాన్
ఆ చనా బాగుంటాడా అది ఆ అప్పుడు ఇంకా ఫోన్స్ అంతా ఇచ్చే వాళ్ళు కాదు కదా మనకు
న సబే పెట్
ఆ ఇంకా పొద్దున లేసినప్పడు నుంచిడి మంచి
ఇంత ఇష్ట ఇదండి స్టార్ మహిమ అంత అదేష్ స్టార్ మహిళ అది చేస్తాని తింత గేమ్స్ వింత వింతగా ఉంటాయి
ఆ అవును బలి ఉంటాయి అవి
అవే చూసేది ఎప్పుడన్నా ట్రైల్ వసేది వాటిని చూసి
ఆ అవును చానా బాంట టది
ఆ వళ్ళకట్ల థాట్ వస్తది రోజూ గేమ్స్
ఆ అవును
కదా బెలిన్ స్టవ్ కొట్టుకుంటా పోయది
ఆ మ్మ్ ఇంగ మీరు చిన్నప్పుడు బాగా ఆడతా అండేనా ఏమన్నా బాగా
ఎప్పుడు గేమ్స్ఎ నేను ఇంకా స్కూల్ లో ఉన్నప్పుడు జోనల్స్ ఎందుకుపోయేదాన్ని
ఆ స్కూల్ నీకు బాగా ఏ గేమ్ అంటేష్ట ఇష్టము
తో బాటు
ఆ ఆ అవును ఎప్పుడు కో
అదే ఆ నేనుది కింద పడతా ఉన్నా కూడా ఎన్నిసార్లు దెబ్బలు తగిలిచుకున్నా బ
అవును కోయ్యకపోతే మధ్యలోంచి వెళ్ళిపోయేది అలిగి ఈ మళ్ళీ వాళ్ళొచ్చి బ్ర వాలి రా రా రా ఇస్తారా నక ఇస్తా ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ఆ బలేఉంటాండ ఆ ఆ ఏసి కొ వెంట వెంటనే ఇస్తారు లేకపోతే అసలు ఈనే ఈరు ఆ అవును మళ్ళీ అవుట్ చేయకపోతే అవుట్ చేయలేదు ఏం చేయలేదు మళ్ళ కావల ఈ ఈ రావు ఏం చేయవు అంటారు
మీకు స్కూలో యోగా పెట్టేవాళ్ళ
ఆ చేపిస్తా ఉన్నిన్నారు వారానికి ఒక రోజు ఏయమ
మళ్ళీ సాటర్డే సాటర్డే
మ్మ్ ఆ ఏమో మాకి గేమ్స్ ఎక్ క్కువ ఆడనిచ్చే వాళ్ళే కాదు ఏందో భలే తిట్కుంటాంటిమి మేమైతే
టీవీ వీక్కి ఒకసారుంటది
అవు నా మాకైతే ఏమి ఇచ్చే వాళ్ళు కాదని బాగాసార్ని తిట్టుకొని తిట్టుకొని పెడతాంటిమసలు అసలు బాగా
కల్టీ తో కూడా అడిగేది
ఆ
మీ
మాకి సారయితే ఎప్పుడు చదువుకోండి చదువుకోండి అది అంటానే ఉంటాడు అసలు ఆడుకోడానికి అసలు పంపించేవాడే కాదు ఆయ్ప
అప్పుడుంద
ఇంకా ఆ స్కూల్లో కు వి సైన్స్ డే అట్లంతా పెడతా ఉండేనా ఆ నేనైతే దీంతో చేసి దాన్ని బాగకుచోంటాంటి మంచి మంచిగుంటాయి ప్పుడు అవి చూసేది ఊర్ కే అంతే మళ్ళీ అప్పుడప్పుడు ఆ ఇవేమి సర్కస్ లాగా పెడతా ఉంటారు కదా స్కూల్లో ఎవరో వస్తే వాళ్ళతో చేపిస్తా ఉంటారు మ్యాజిక్ అవి బాగుంటాయి ఎక్కువగా ఆ కోతిని పిలిపిచ్చి
అదా అది వీధిలో కూడా పెడతారు
మామూలుగా మళ్ళీ ఒక అతను ఇవి ఈ బాల్స్ ని మాయం చేసి తేది అట్లంతా చేస్తా ఉన్నిండ కదా వాళ్ళందరు కూడా వస్తా ఉన్నారు
అ
నేన స్కూల్లో ఉన్నప్పుడు పువ్వుల పెన్నులు పెద్ద పెద్ద పెన్నులు కలర్ కలర్ లైటింగ్ పెన్నులు అవన్నీ వచ్చి అమ్ముతా ఉండ అంటే ఎవరన్నా వస్తారు కదా
మ్యాజిక్ బుక్స్
ఆ అవును ఇట్లా ఆ తిప్పుతా ఉంటే అవి ఒకటి మాముూలుగా చిన్నప్పుడు మేము ఒక బుక్ కొనుకునిన్నామా ఆ బుక్ లో నార్మల్ పేజెస్ సెట్లు ఉంటాయో అట్లుంటాయి ఒకటి బ్లాక్ ది లైన్స్ ది ఒక డిస్ార్జ షీట్ అది పెట్టుకొని ఇట్లా ఇట్లా కదు చెతే ఆ అది పరిగెడతా అన్నట్లు అట్లా ఆ అవును అవును అవంతా ఉంటా అండి అన్నిీ పిచ్చు పిచ్చు కొ కుంటా ఉండ చిన్నప్పుడు
చాలా త్రి డ
నువ్వు మీ ఆ మీ ఊరికి దగ్గరే నా మీ స్కూల్
అదే ఊరిలోనే మస్తదు
అవునా మాకైతే వేరే ఊర్లో బస్సుకి పోతు
అవు నాకుే
ఆ ఆ స్కూల్ బస్ లో పోతా ఉన్నాము
ఆహా ననే ఏంలా బైసైకిల్ ఎంత
ఆ ఇంక మీ ఊర్లోనే కాబట్టి మీరు వెళ్తాంటారు ఆ ఇం ఆ మేమైతే పొద్దున్నే లేయాల మామ్మలుపు లేపు పెడుతుంది ఆరికే ఆ ఇంకా లేెయ్యాలి కదా బుద్ ద లేపి లేపి లేపి ఇంగ మళ్ళీ లే వసి ఇంకా మళ్ళీ రెడీ అయిపోయేసి తినేసి మళ్ళీ సెవెన్ క వచ్చేస్తుంది వ్యాన్ సెవెన్ క పోవల సెవెన్ కు సెవెన్ థర్టీ కు నాకందగా గుర్తు లేదు ఇంక పొద్దున్న రెడీ చేసి తిని ఇంకా మళ్ళీ అ బా వళ కష్టం ఇంకా ఆదివారి కోసం ఆ ఆదివారం కోసం సెలవుల కోసం ఎదురు చూస్తా ఉంటాడి
తెలే
గా మాములుగా పండక్కి
ఇంకా ఏదన్నా బంద్ ఉంటా చూడు బంద్ పెడితే ఎవరు ఎవరన్నా వచ్చి బంద్ పెడతారా వాళ్ళు ఏస్తార అని ఉంటాం వెయిట్ జేసేది అదే ఎవరుస్తర అమ్మా ఎప్పుడెప్పుడు ఇంటికి పోదమా అని
ఇంకా మళ్ళీ వచ్చేసి మామూలుగా సెలవులకి హోంవర్క్ చానా ఇస్తారు గదా
అవునా
అదయితే స్కూల్లోని ఇంకా ముందు టూ డేస్ ఏవన్నా
ఆ
సంక్రాంతికి మామూలుగా ముగ్గులు పోటీలు పెడతారు మా స్కూల్లో ఆ ముందు ఇంకా ఆ రోజు తొందరతో మేము కూడా అప్పుడు ఒకసారి ఏసినింటి నేను కూడా
బాగుండే మాకే వచ్చింది
అవును అప్పుడు గూడా మాకే వ అంటే నేనేం చేయలేదు మా ఫ్రెండ్ ఏసింది దాంట్లేసి
నీకు రాదా
ఆ అంటే అప్పుడు వచ్చేది కా ఇప్పుడు వస్తాయి మళ్ళీ బాగ ఏస్తా ఇంక అంతే ఆ సరే మరి బాయ్
ఆ బయ్